మండి
నమస్తే స్కన్డన్ చదువుకుంటున్నానండీ
అవునా అండి తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
అండీ కొంచెం సౌండ్ వస్తఉంది బయట కొంచం అప్ వెయిట్ చేస్తారా డిస్టర్బెన్స్
ఎగ్ కర్రీ చపాతీ అండి మీరు
మేమంతే అండి ఎగ్కర్రీ చపాతి
ఉహు మీరే చేశారా లేక
మేమే చేస్
పిజీలోను మీకు ఎగ్ కర్రీచేయడం కూడా వచ్చా
అవునండి వచ్చు ఎలా చేయాలో చెప్పనా అండి మీకు నేను
చెప్పండి నేను నెక్స్ట్ టైమ్ చేస్తాను
కొంచెం బయట సౌండ్ రాకుండా చూసుకుంటారా అండి
మేమున్న దగ్గర సౌండ్ వస్తుందండి ఎంత బయటకు వచ్చినా కూడా ఇప్పుడు ఓకేనా
ఆ ఓకే అండి
ఆ
ఎలా చేయాలో చెప్తా చూడడండి
ఆ చెప్పండి
ఆ మనకి కావల్సిన పదార్థాలు వచ్చేసి ఎగ్ ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి తర్వాత దాంట్లోకి ఇంకా కావాల్సిన చిన్న చిన్న పదార్థాలు వచ్చేసి ఉప్పు ప్పు కారం ఆ గరం మసాలా తర్వాత ఎగ్ మసాలా పౌడర్ తర్వాతా ఇంకా కొరియా అదేమి ధనియాల పొడి అంటారు చూడడండి అది తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే అవన్నీ తీసుకు అవన్నీ తీసుకున్న తర్వాత ఆ ఫస్ట్ ప్యాన్ లో ఒక ఆయిల్ పోయాలండి కొంచెం ఆయిల్ బాగా వేడే క్కిన తర్వాత మనకి ఆవలు జీలకర్ర పోపు దినుసులు ఉంటాయి చూడండి అవన్నీ యాడ్ చేసుకుంటాము అది కొంచెం ఫ్రై అయ్యాక బాగా హలో హలో
హలో
హలో
ఆ వినిపియ్యట్లేదా మీకు
వినిపిస్తాంది అండి ఆ ఓకే
ఇస్తాను
అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ వేయాలండి ఆనియన్ బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత కొంచెం ఆ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత ఆ పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చిలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ యేసుకోవాలి అయిన తర్వాత ఇ ఇంకా ఆ ఎగ్ ఉంటాది కదా అది మనం పగలగొట్టు కోని ఆ అందులోకు యాడ్ చేసుకోవాలి అది బాగా ఆమ్ వేపు వేయించితే బాగా కొంచెం ఒక ఒక రకం
ఫ్రై చెత్తున్నారా కర్రీ కాదా
ఆ ఎగ్ ఫ్రై చెప్తున్నానండి మీరు ఎలా చేసుకుంటారండి మరి
అంటే నేను అప్పటి నుండి మీరు ఎగ్గు కర్రీ చెప్తున్నారు అనుకున్నా అండి అది
అవునా అలా కాదండి ఎగ్ ఫ్రై చెప్
ఆ తర్వాత అవి కట్ ఆ ఛీ ఎగ్ వేసుకున్నాక
ఎగ్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత గరం మసాలా కొంచెం ఎగ్ మసాలా కొంచెం మనకు తగినంత మన టేస్ట్ మనం తినే దాన్ని బట్టి బట్టి యాడ్ చేసుకొని ఇంకా ఆ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి అంతే అండి చాలా సింపుల్ ఎగ్ ఎగ్ కర్రీ రెసిపీ చేసుకోవడం మరి మీకు ఏం వంటలు వచ్చండి
ఆ వచ్చండి కొంచెం కొంచెం చేస్తాను ఇంట్లో తక్కువ
అవునా అండి ఆ చెప్పండి అండి పర్లేదు
ఏం కర్రీ కావాలి చెప్పండి చెప్తాను
ఆ మీకి చికెన్ కర్రీ చేయడం వచ్చా అండి
చికెన్ ఆ వచ్చు
హ చెప్పండి ఎలా చేస్తారు
ఫస్ట్ వచ్చి చికెన్ తెచ్చుకోండి షాప్ కి యేళ్ళి
ఓకే
అంటే మీరు ఎంత మంది ఉంటారు దాన్ని బట్టి తీసుకొచ్చుకోండి చికెను
ఓకే
తర్వాత ఆ చికెన్ని అంటే చికెన్ని తీసుకొచ్చుకున్న తర్వాత చికెన్ని అంతా క్లీన్ చేసేసి వాటర్ అంటే క్లీన్ చేసేటప్పుడు వాటరు పసుపు ఉప్పు వేయండి అంటే దాంట్లో ఏమన్నా బ్యా బ్యాక్టీరియా ఉంటే పోతాది అలా క్లీన్ చేసుకున్న తర్వాత చికెన్ లోకి అంటే ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి చికెన్ టేస్ట్ వస్తది ఫ్రై కదండి మీకీ కావాల్సింది
అవునండి
తే మ్యారినేట్ చేసుకోండి
ఓకే
దాంట్లోకి అంటే పసుపు ఆ కారం పొడి ఐ మీన్ కొంచం సాల్ట్ పెరుగు ఒక ఎగ్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఫ్రిజ్ లో చికెన్ మసాలా ఏం యాడ్ చేయకండి జస్ట్ అవి మాత్రం వేయండి ఆ దాని తర్వాత ఇంకా ఆనియన్స్ టమోటా అవన్నీ కట్ చేసి పెట్టుకోండి పచ్చిమిర్చి ఇంకా కొత్తి మీరా పోదీనా అవి తెలుసు కదండి అవి ఇంకా తెల్లగడ్డలు తెలుసా మీకు
ఆ తెలుసండి
ఆ ఆవి కూడా కొబ్బేర కూడా
ఓకే
తర్వాత మిక్సీ కి వేసుకోండి ఆనియన్స్ కొంచెం రోస్ట్ చేసుకొని వేసుకోండి టేస్ట్ వస్త
ఓకే
ఆనియన్స్ టమోటా అవి కొంచెం కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేసుకొని వేసుకోండి మిక్సీలోకి వచ్చి కొంచెం అదే ఆనియన్ కొంచెము కట్ చేసిన వాటిలో తర్వాత ఇది టమోటా తర్వా ఇది కొత్తిమీర పుదీనా ఆ తెల్లగడ్డ కొబ్బెరా అవన్నీ వేసి మిక్సీ పట్టుకోండి
ఓకే
ఆ తర్వాత ఇంకా ఫ్యాన్ పెట్టి
ఆ
మంచిగా ఆయిల్ వేసి నార్మల్గా స్పైసెస్ వేస్తారు కదా
ఆ ఓకే
అన్ని వేసేసి చికెన్ ని ఫ్రై చేసుకో చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలి
ఓకే
ఉం చెప్పండి మీరు
ఆ మీరు ఇది ఎప్పుడైనా రెసిపీ ట్రై చేశారా అండి
రై నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఇంట్లో
అవునా ఓకే చెప్పండి చెప్పండి
అంటే ఏం కొత్తగా ఉందా
అవునండి
ఉం ఇలా అంటే ఇలా మా అమ్మ వాళ్ళు నేర్పించారు ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది
అవునా ఓకే చెప్పండి అండి
ఆ తర్వాత చికెన్ మంచిగా ఫ్రై అవ్వనీయండి ఆయిల్లోనే అప్పుడే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీపర్సెంట్ బాయిల్ అయిపోవాలి చికెన్ అనేది ఆయిల్లోనే వాటర్ వేయ్యకూడదు మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ తర్వాత ఇంకా మసాలా వేయాలి మిక్సీలో పట్టుకున్నాం కదా ఆ మసాలా వేయాలి
హమ్ హా
మసాలా వేసిన తర్వాత ఆ మంచిగా ఇంకా తర్వాత కొన్ని వాటర్ వేసేసి అలానే బాయిల్ అవ్వ నీయండి చికెన్ ని ఆ తర్వాత అంతకు మీరు కావాలనుకుంటే అంటే స్టార్టింగ్ లో మ్యారినేట్ చేసినప్పుడు పెరుగు వేసుకుంటారుకదా
ఆ ఆ
మీకు తర్వాత వేయాలనుకుంటే వెయ్యండి లేకపోతే లేదు పెరుగు వేస్తే టేస్ట్ బాగుంటుంది రుచిగా
అవునా
తర్వాత ఇంకా లాస్ట్ లో ఇంకొ ఫైవ్ మినిట్స్ లో దించేస్తాము అన్నప్పుడు చికెన్ మసాలా వేయండి గరం మసాలా చికెన్ మసాలా స్టార్టింగ్ లోనే వేయకూడదు అవి టేస్ట్ రాదు
అవునా
ఆమ్ ఆ అది లాస్ట్ లో వెయ్యండి ఇది ఇంకా చికెన్ రెడీ
ఓకే ఓకే మీకు ఇంకా ఏం వంటలు వచ్చండి
ఇంకా అంటే చేస్తాను చిన్న చిన్నవండి ఇంట్లో
ఓకే మీకు మ్యాగీ చేయడం వచ్చా అండి
ఆ వచ్చు మ్యాగీ అంటే ఎలా టూ టైప్స్ లో చేసుకుంటాం హాస్టల్లో ఉంటే జస్ట్ వాటర్ వేసిచేసేస్తాము ఇంట్లో ఉన్ అంటే అన్ని కట్ చేసి వెజ్జెస్ వేసి చేసుకుంటాను
ఆమ్ ఓకే నేను మ్యాగీ ఎలా చేయాలో నేను చెప్పనా అండి
ఆ చెప్పండి
ఆ మనకి దాంట్లో కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆ ఇవి ఆ ఇకా కొంతమంది వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటారు కొంతమంది వెజిటేబుల్స్ యాడ్ చేసుకోరు మేమైతే చేసుకుంటామండి ఏమేమి వేసుకుంటామంటే క్యారెట్ బీన్స్ ఆనియన్ టమోటా చిల్లీ ఉమ్ అవన్నీ బాగా కట్ వాష్ చేసుకని కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఆ కొంచెం ప్యాన్ లో ఆయిల్ వేసి అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కొన్ని అవి కొంచెం ఆ మనకు తెలుస్తుంది కదండి ఎట్లా అంటే కొంచెం ఫ్రై అయినాయి ఓకే ఇందులోకి వాటర్ యాడ్ చేసి చు అనే స్టేజ్ లో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా దాన్ని బాయిల్ చేయాలి బాయిల్ చేసిన తర్వాత మరి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి దానిలో ఆ బాగా వాటర్ అనేవి బాయిల్ అయిన తర్వాత కొంచం ఆ బబుల్స్ బబుల్స్ పైన అంతా వచ్చేంత వరకు వాటర్ అనేవి అప్పుడు ఆ మ్యాగీ ప్యాకెట్స్ యాడ్ చేసుకోవాలి
హమ్
ఆ మ్యాగీ యాడ్ చేసుకున్న తర్వాత మ్యాగీ అనేది కొంచెం మెత్తగా అయ్యే స్టేజ్ లో కొంచెం మనకి గరం మసాలా కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు ఆ లేదు అంటే వాళ్లు ఇచ్చి ఉంటారు కదా ఒకటి మ్యాగీ మసాలా అందులో అది యాడ్ చేసుకోవచ్చు ఈ అది కాకుంటే మనకి ఇంకా బయట దొరుకుతా ఉంటాది కదా కదండండి మ్యాగీ మసాలా అన్ చెప్పేసి సపరేట్ గా అది కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఆ గరం మసాలా కానీ మ్యాగీ మసాలా కానీ యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా మ్యాగీ ఉడుకుతది ఉడికిన్ తర్వాత ఇంకొక లాస్ట్లో కొంచెం మన టేస్ట్ కోసం ఇంకొంచెం మసాలా మ్యాగీ మసాలా యాడ్ చేసుకొని బాగా ఆ ఏమంటరు ఆ వాటర్ అంతా అ ఎమాప
మ్యాగీ లోక్
అ మేమంతే అండి అట్లే చేసు కుంటం హ్మ్
మ్యాగీ అనేది అంటే సూపు ఉండేటట్టు చేసుకుంటారా డ్రై గా చేస్ కుంటారా గట్టిగా
ఈ బాగా సూపి సూపిగా ఉండాలండి
ఓకే లెండి మీరు చెప్పిన మ్యాగీ ట్రై చేస్తాన్లేండి
ఆ ఖచ్చితంగా ట్రై చేయండండి చాలా బావుంటుంది ఓకే మరి ఓకే ఓకే అ బాయ్